ఆ హాయ్ మ్యామ్
హలో మ్యామ్ ఎలా ఉన్నారు
గుడ్ మ్యామ్ వట్ ఎబర్ట్ యూ
య్య ఐ ఫైన్ మ్యామ్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు
ఆ ఇప్పుడే అయ్యిందండి వంట చేసుకొని తినేసి కూర్చున్నాను తిన్నారా మీరు
అవునండి ఇప్పుడే అయింది ఇప్పుడే అలా కూర్చొని చేస్తున్నా ఈ రోజు బెండకాయ ఉన్నా ఇంకా ఆ టొమాటో రసం చేసారు
నాకు చోలే చపాతి
ఓకే మీరు బాగా తింటారు అనుకుంటా చపాతి
ఆ సన్నబడాలి కదా డైట్ మెయింటెనెన్స్
డైట్ మెయింటైన్ చేస్తున్నారా
అంటే రైస్ ఎక్కువ తింటే కాప్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి సో చపాతీలోకి అయితే కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబ్స్ అనేవి తక్కువగా ఉంటాయి సో బాడీకి నా బాడీకి అయితే చపాతి ఎక్కువగా ఫిట్ అవుతుంది అందుకని ఎక్కువ ప్రిఫ చేస్తూ ఉంటా
ఓకే అంటే ప్రతి రోజు నుండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది మరి మీ డైట్
ఆ కొంచెం ఒక్క ఒకసారి లెమన్ రైస్ అనేది పెడతారు హు ఊతప్పం ఉప్మా ఉప్మాలో అయితే త్రీ టైప్స్ ఆఫ్ ఉప్మా తినేస్తాం అది నాకు కొంచెం వెజిటేబుల్స్ వేసి చెయ్యాలి అలా అయితే వే తింటాను
బోడా ఇంకా పూరి ఆయిల్ ఫుడ్ కదా దాని వల్ల మనకి ఆ ఫ్యాట్ కంజుం అవ్వదా మళ్ళీ
అవుద్ది కాకపోతే పూరి విషయంలో వచ్చేటప్పటికి కొంచెం టంగ్ టెంటేషన్ ఎక్కువగా ఉం అది ఆ బోండాకు వచ్చేటప్పటికి ఈ ఆయిల్నెస్ గానే వస్తాయి ఎందుకంటే మైదాతో చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా లాగేస్తాయి మై ద బోండాలు అయితే ఆ మా దగ్గర రవ్వ బొండా చేస్తారు ఎక్కువగా అవి ఆయిల్ లాగవండి అండ్ క్రంచి క్రంచిగా ఉంటాయి అవి
సో ఇంకా టెప్టింగ్ గా ఉంటది క్రంచ్ కాబట్టి
ఎనీ టైప్ ఆఫ్ చట్నీకిి సెట్ అయిపోతుంది లైక్ టమాటో చట్నీ గానీ పల్లీ పుట్నాలు ఎనీ టై చట్నీ బోండాలోకి రవా బోండాలోకి సెట్ అయిపొద్ది సో పెద్దగా టిఫిన్స్ దగ్గర ఇబ్బంది వాడ్ను ఇంకా ఆఫ్టర్నూన్ కి వచ్చేటప్పటికి కర్రీస్ అయితే మాక్సిమం తినాలన్ పించదు నాకు ఎప్పుడో ఒకసారి తింటాను అందులోను లీఫీ వెజిటెబుల్స్ అయితే కొంచెం ఎక్కువగా తింటాను వెజిటేబుల్స్ అయితే మాత్రం తిన సో మో ఇంకా ఆఫీస్ కి వెల్లే ది కాబట్టి కర్డ్ రైస్ ఈ మధ్య సమ్మర్ ఎఫెక్ట్ కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తున్నా చక్కగా కర్డ్ రైస్ కలిపేట్టేసుకో కి కొంచెం ఉమ్ ఒక పక్కన్కి ఆవకాయ ముక్కేసేసుకొని పెట్టుకుంటే ఇంకా అది ఆఫ్టర్నూన్ కి సరిగ్గా సరిపోతుం తినాలని కూడా ఉంటుంది ఇంకా నైటుక్ వచ్చేటప్పటికి ఇడ్లీ ట్రై స్ ఆ రోటీ వెజ్ కరీ ఇలా తీసుకుంట ఇంకా మధ్య మధ్యలో ఫ్రూట్స్ సాలెడ్స్ లైక్ కిరా సాలెడ్ ఆ క్యారెట్ ఇలాంటివి తీసుకుంటూనే ఉంటాను
సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నార్మల్గా టిఫిన్స్ కంటే ఫ్రూట్స్ చేసి ఉండడం కూడా బెటరే కదా లైక్ దాని వల్ల మనకి న్యూట్రియన్ట్స్ మినరల్స్ విటమిన్స్ ప్ర ఎలాగో వస్తాయి గదా
య య వస్తయి ఆ కొన్ని కొన్ని సార్లు డ్రై ఫ్రూట్ షేక్ చేసుకొని తాగడం ఉం కూడా బెటర్
ఓకే సో ప్రతి రోజు ఇదే డైట్ మెయింటైన్ చేస్తారనమాట వెయిట్ తగ్గడాని ఇది సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం తినాలంటారు
వెయిట్ గైన్ అవడానికి ఖర్జూరా బాగా పనిచేసిద్ది మనకి బ్లాక్ డేట్స్ వస్తాయి ఆ అంటే ఆ దాంట్లో కూడా డ్రై డేట్స్ వెడ్ డేట్స్ అని ఉంటాయి
మ
సో అదే డ్రై డేట్స్ ఆ దాంట్లో ఎక్కువ కంటెంట్ ఉంటుం అంటే ఆ న్యూట్రిషనల్ లెవల్ ఇ గాని ఇంకా దాంట్లో ఉండే మినరల్స్ అవన్నీ కూడా ఫ్యాట్ లెవెల్స్ మనకు బ్లాక్ పి కొంచెం వెట్ వెట్గా ఉంటాయి కదా
ప
ఆ ఇరానీ డేట్స్ అంటారు అవి కాకుండా ఆ పూజలో వాడతాము ఎండు ఖర్జూరా అంటారు
ఓకే ఓకే
అవి ఫ్యాట్ అవ్వడానికి యూజ్ అవుతాయి ఇంకా రానీ డేట్స్ వచ్చేసి బ్యాలెన్స్ వెయిట్ లో ఉంచుతాయి
ఓకే
వచ్చేసి ఆ ఎండు ఖర్జూర దాంలో తక్కువగా ఉంటుంది ఈ ఇరానీ డేట్స్ లో మాత్రం ఎక్కువ ఉంటుంది
ఆ ఇంకా ఫ్రూట్స్ నార్మల్ గా రైస్ లేంట చపాతి వీటి మల్ వీటి వల్ల ఏమైనా గెన్ అవ్వడానికికుంటుందా
రైస్ వల్ల వెయిట్ గెన్ అవుతారు కాకపోతే ఆ కొంత మందిలో వెయిట్ గెయిన్ అనేది జరగదు
నైంటి పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్అ రైస్ తిన్నడం వల్ల వెయిట్ గెన్ అనేది ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళకి మాత్రం రైస్ తిన్నా గూడా వెయిట్ గెయిన్ అవరు
సో వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఓవర్ కన్జ్యూమ్ ఉన్నప్పుడు అది బాడీలో స్టోరేజ్ గా ఫామ్ అయితది
అండ్ అలా ఫార్మేషన్ అవ్వడం గూడా కరెక్ట్ కాదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గూడా చెక్ చేసుకోవచ్చు
అండర్ వైట్ ఉన్నామా చెక్ చేసుకుంటే అండర్ వై ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం అనుకోవచ్చు లేదు సన్నగా ఉన్నాము ఆ వాళ్ళ లావ్ అవ్వట్లేదు అనే దానికి ఏజ్ కి ఏమన్నా సంబంధం ఉందా చూసుకోవాలి అంటే ఏజ్ కి ఆ వెయిట్ కి రెండింటింటికి గూడా ఒక కంపారిజన్ టేబుల్స్ ఉంటాయి
అవును
సో ఆ టేబు లో చూసుకుంటే ఆ హైట్ టు ఎయిట్ ఏజ్ మీరు అన్నట్టు అది చూసుకుంటే దానికి తగ్గట్టు మనం ఉన్నామా దానికంటే లో ఉందా లో ఉందింటే ప్రాబ్లమాటిక్ అప్పుడు మనము ఏమైనా టెస్ట్ లోకి ఎళ్ళొచ్చు లే లేదు నార్మల్గానే ఐడియల్ వయిట్ లోనే ఉన్నాము బిఎంఐ లెవెల్స్ అన్ని కూడా బాగున్నాయి అని అనుకుంటు ట్టే హేనోటవరి
ఓకే అండ్ మోరోవర్ మార్నింగ్ అంటే మార్నింగ్ టైమ్ లో టిఫిన్స్ కాకుండా ఫ్రూట్స్ చేయడం వల్ల ఆ షుగర్ ఇ ఉంటాయి కదా లైక్ ప్రోమోగ్రానైట్ కానీ గూవా కానీ
ఆ మనకి ఏంటి అనింటే ఒక పోర్షన్ అనేది ఆ డివైడ్ చేసుకునేది ఉంటుంది లైక్ ప్రతి రోజు గూడా ప్రతి ప్లేట్ లో మనం తినే త్రీ మీల్స్ లో గూడా
ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి ఫైబర్ కంపల్సరీ ఉండాలి కాబ్స్ ప్ ఉండాలి సో వీట అన్నింట్లో గూడా ఆ డివైడేషన్ హండ్రెడ్ పర్సెంట్ లోకి ఎలా చేయొచ్చు అని అంటే మీరు ఒక ట్వంటీ పర్సెంట్ కాబ్స్ తీసుకుంటే
ఆ రిమైనింగ్ అ ఎయిటీ పర్సెంటేజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి ఫో ఫార్టీ పర్సెంట్జు ఫైబర్ ఉండాలి లేదు ఫార్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ ఉండి ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ టు
ఆ ఫైబర్ ఉన్నా గూడా సరిపోతుంది అంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ మాత్రం పక్కా ఉండాలి కాబ్స్ కంటే గూడా సో ఒక ప్లేట్ ని ఇలా త్రీ పోర్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి ఏది తక్కువ అవుతుంది మనం తినేదిాంత సో వి నీడ్ టు యాడ్ అదే సుంద
సో నే అంటుంది ఏంటంటే మార్నింగ్ టైమ్ లో ఆ స్వీట్న్ ఉన్న ఫ్రూట్స్ తిన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అలా తినకూడదు అంటారు అది నిజమేనా
లేదు లేదు అలా ఏమి పెరగదు అందులోను షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి ఉనాయి అంటే అవి నాచురల్ షుగర్స్ ఏదో ఆర్టిఫిషియల్ షుగర్స్ కాదు సో వాటి వల్ల బాడీ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనేది ఆ ఇట్స్ ఏ మిత్ ఇంకా బాడీని క్క్లీన్స్ చేస్తూ ఉంటాయి అవి
అండ్ మార్నింగ్ మార్నింగ్ సిట్రస్ యాసిడ్ ఫుడ్స్ తినడం
అవును తినకూడదు కాకపోతే దాంతో పాటు ఇంకా ఏదన్నా తీసుకుంటే కనుక పర్లేదు కానీ డైరెక్ట్ గా సిట్రస్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకు అని ఉండడం అనేది కరెక్ట్ కాదు
హ్మ్ ఇంకా నార్మల్ గా ఫ్రూట్స్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి కి ఆ న్యూట్రియన్స్ ఎలా ఉంటే లాభ బెనిఫ్
న్యూట్రిషనల్ లెవెల్స్ చెప్ప చెప్పాలంటె ద మెయిన్ ఫంక్షన్ ఇజ అబౌట్ ద డ్రాగన్ ఫ్రూట్ ఆ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే ఆ మన బాడీ లోపల ఏమన్నా ఒక చేత్ త్త ఉంది దాన్ని బయటకి ఎలిమినేట్ చేయాలి సో ఎలిమినేషన్ ప్రాసెస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా పని చేేస్తాయి అనమాట లైక్ ఇంట్లో ఉన్న చెత్త బయటకు కొట్టేయడానికి జాడు ఎలా వాడ తామో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీ లో ఉన్న చెత్తని బయటకి పంపించయడానికి అవి అలా యూజ్ అవుతాయి అన్నమాట సో ఆ డ్రాగన్ ఫ్రూట్లలో అవి ఎక్కువగా ఉంటాయి
అ అట్లా నేను మెయింటయిన్ చేయాలి ఇంకా డైట్ నాట్ ఫర్ వెయిట్ లాస్ కానీ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయాలి మీ నుంచి చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్
థ్యాంక్ యూ